హాయ్, బాగున్నారా
ఆ మీరు బాగున్నారా
ఆ
ఏం చేస్తున్నారు, ఏం లేదండి ఉట్టిగానే కూర్చున్నా
అవును, తిన్నారా
లేదండి ఇంకా ఇప్పుడు తినాలి మీరు తిన్నారా
మ్ తిన్నాం ఆఫ్టర్నూన్ తిన్నాం ఇప్పుడు తిన్నాలే ఈరోజా చికెన్
చికెన్
సెహరి చేశారా
లేదండి చెయ్యాలి రేపటి నుంచి
ఎందుకండీ
ఒట్టిగానే చేయలే మీరు చేసారా
నేను కూడా చేయలేదు నాకు లేదు సెహరి
ఓకే
మ్మ్
ఇంకా ఏం ఏం చేస్తున్నారు ఫాస్టింగ్స్ చేస్తున్నారా
ఫాస్టింగ్స్ చెయ్యట్లేదు ఆ
పింగ్ అయిపోయిందా
ఆ పండగ షాపింగ్ అయిపోయింది అయిపోయింది డ్రెస్సెస్ తీసుకున్నా షాపింగా మేమున్న దగ్గరే చేసినాం
ఓకే విలేజ్‌లోనూ షాపింగ్‌లోనూ
మామూలు సిటీ కాదు విలేజ్ కాదు
ఓకే ఓకే
ఆ మీరు చేసారా
ఆ చెయ్యాలేదండి ఇంకా చెయ్యాలి మ్మ్
ఎప్పుడు అయితది ఇంకా లేటు
ఏమో అండి తెలియదు ఇంకా
ఇవాద ఏం కర్రీ మరి మార్నింగ్ నుండి తినలేదా
మార్నింగ్ ఆఫ్టర్నూన్ తిన్నామండి ఇగ ఇప్పుడు నైట్ది తినలే తినాలి
ఉమ్ ఎంకరీ మరి
కర్రీ ఈ ఆ దొండకాయ ఫ్రై
దొండకాయ ఫ్రై ఆ
ఊమ్
ఏంటి స్కూల్ కెళ్ళలేదా?
లేదండి ఎళ్ళాలే హాలిడేస్ ఇగా
అవునా?
ఉమ్ రేపట్నుంచి అనుకుంటా హాల్డేస్ ఉమ్
ఇంటి దగ్గరేన ఇగ
ఆ ఇంటి దగ్గరే అండి పండ్గ తర్వాత ఎళ్ళాలి ఇంకా ఊహు
ఎన్నీ డేస్ మీకు హాలిడేస్?
మాకు హాల్డేస్ అయితే ఇప్పుడు పండ్గ తర్వాత మళ్ళ ఓపెన్ అయితాయ్ కాల్ ఒస్తది అప్పుడు పోవాలండి
ఎంటి ఏదో అడుగుతున్నారు
మీకేమేమంటే ఇష్టం అడుగుతున్నా?
నాకా నాకు తినడం అంటే బాగిష్టం
ఊహ్మ్ తిన్నారా మరి ఉమ్ ఏమేం తిన్నారు ఇయ్యాల
ఈ రోజా మార్నింగ్ నుండి దిన్నయన్ని చెప్పలా?
ఓహ్ హ్ చెప్పండి చెప్పండి.
టీ లేవగానే ఫస్ట్ బ్రస్ జేసా తర్వాత టీ పెట్ట్కుంటా టీ లో కార ఏసుకొని తాగుతా.
ఆహ్ ఆ
తర్వాత టెన్ ఆర్ లెవెన్ కి రైసు
ఓ
ఏదైనా వెజిటేబుల్ కర్రీ
ఉమ్
లేవన్ వరకు అయిపోతది. వన్ ఆర్ టూకీ మళ్ళీ లంచ్
ఆ ఓకే
లంచ్ ల ఏదైనా ఒకటి స్పైసీగా బిర్యానీ అయినా ఎగ్ రైస్ చె ఏదయినా ఒకటి
ఒకేనండి. ఏ
ఈవింకొచ్చేసి ఏదో ఒకటి గారెలైనా పునుగు లైనా వేడి వేడిగా
ఉమ్ ఎక్కడికి ఎక్కడ వెళ్ళారండి ఇప్పుడు వరకు అంటే షాపింగ్ గైనా ఏదైనా తిరగడానికైనా ఎక్కడళ్ళ ఎక్కడికెక్కడికి కెళ్ళారు?
తిరగడానికి షాపింగ్ కి అంటే అంత పెద్దగా దూరం దూరం ఏటైతే పోలేదు ఇక్కడిక్కడే చార్మినారు
రైత్య
హైదరాబాద్ ఎకువెళ్ళా ఇంకా నేను ఎక్కడికి ఎల్లలే.
వెళ్లారా అండి అవునండి బస్సు ఏం చేశారు వెళ్ళి అడు అడుగ్తుంద్ మక్క మజీద్ కేళ్ళారా? లేదండి ఉమ్ ఎప్పుడు వెళ్ళారు ఇబ్ రంజాన్ లోనే వెళ్ళారా?
ఈ ఇయర్ కాదు నేను వెళ్ళింది నేను వెళ్ళి టూ త్రీ ఇయర్స్ అయితాంది
ఓ ఓకే ఓకే ఇప్పుడు రంజాన్ లో బాగుంటందండి అక్కడ అవున అప్పుడు బాగా రష్ ఉంటుంది అక్కడ ఇప్పుడు ఇప్పుడు అక్కడ అసలు కాలు పెట్టడానికి కూడా
అవును బాగ రష్ ఉంటది మా అక్కమ్మ దగట్లో ఇప్పుడు
అవునండి కానీ షాపింగ్ అక్కడ వెళ్లారంటే బాగుంటది
హ్మ్ షాపింగ్ హైదరాబాద్ లో బాగుంటాది మంచి ఐటెమ్ ఉంటాది అసలు ఏం తీసుకొవాల్లొ అర్ధాం కాదు అక్కడికి వెళ్తే
అవునండి అసలు ఏం తీసుకోవాలో అర్దం కాదు మ్మ్ అవును
లైటింగ్స్ కి ఆ పోక్స్క్ కి ఆడ్రెస్ లను చూస్తాంటే ఆ అక్కడే ఉండి పొబుద్ధి అయితది
ఆ ఇగ రా బుద్ధిగా
అవును
మ్మ్ ఇంకా ఏమ్ ఏమేం చేశారు షాపింగ్ పండగకి అదే డ్రెస్ తీసుకున్నారా బ్యాంగ్ బ్యాగిల్స్ చెప్పల్స్ ఇంకా ఇయర్ రింగ్స్
ఆ ఓకే మ్మ్
తీసుకున్నా
అయితే ఓకే ఎంత పడ్డది కాస్ట్
ఫిఫ్టీ
ఆ బానే పడింది
సారీ చెప్పిన
అవును ఓకే ఇంకా మీ పిల్లలకు తీసుకున్నార బట్టలు
మా అమ్మాయికి తీసుకోవాల
మ్మ్ ఒకే
మా పిల్ల ఏది పడతే అదే తింటాది
మిమ్మల్ని బాగా మిస్ అయితాంది
అవునా అయ్యో
నిన్ననైతే ఫీవర్ వచ్చింది నాకు
ఆ ఇక్కడ తీసుకురండి మరి
ఈ రోజు వచ్చే వాళ్ళం కానీ ఈరోజు కొంచెం బిజీ ఉంది
మ్మ్ ఓకే ఓకే హెయ్
ఇది మీ నోట్సే అనుకుంటా, మా ఇంట్లో ఉండిపోయింది.
అవునండి అది తీసుకెళ్ళాలి మ్మ్ బానే చేసాడ నిను బార్ల పనుకుంటా టీచర్స్ వాళది అనుకుంటా
ఆహా ఓకే ఓకే
ఇంకా ఏం చేస్తున్నారు
ఇంకానా ఉంది ఏమున్నది
అరే ఫోన్ బుద్దిబల్ సరక సా బ క ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పొద్దున్న నుంచి ఏమేం చేశారు
చెప్పాగా ఫస్ట్
ఆ ఓకే ఓకే
మీరేం చేస్తారో చెప్పండి మీరు
నేను పొద్దున్న నుంచి మొత్తం ఇల్లు క్లీన్ చేసిన
ఆ
మొత్తం ఇగా ఫెస్టివల్ వస్తున్నాయి కదా మొత్తం క్లీన్ ఉండాలని క్లీన్ చేశాను
అవును
పొద్దానుంచి అదే సరిపోయింది కొంచం ఈవెని ఈవినింగ్ నుంచే ఫ్రీగా ఉన్నా అ
ఓకే ఓకే
మొత్తం పన్నులు అయిపోయినాయ పండగా వి
పండగ పనులు అయిపోలేదు ప్రాప్జెంట్ ఇంట్లో కురాణ సమేత కురాణ అయిపో న్నాయి గా తారావి
అవునండి అవును
హ్మ్
ఎలా అండి ఫంక్షన్ తర్వబిది
సరే అదే ఫంక్షన్ ఓకే బాగానే అయింది కాకపోతే మిమ్మల్ని మిస్ అయినా మీరు లేరు కాబట్టి అంత బాగా అనిపించలే అసలు నాకు నమాజ్ లేదు లాస్ట్ డే నమాజ్ లేదు నేను రాలేదు ఇక లాస్ట్ దువాకి ఒక టూ మినిట్స్ వచ్చి కూర్చున్నా అంతే
మీరు లేరు మిమ్మల్ని బాగా మిస్ అయినం అందరు అడిగారు
మేము కూడా మిస్ అవుతున్నం బాగా
ఎప్పుడు అస్తారు ఇక్కడికి
వస్తామండి తెలీదు
మీరు రాకపోతే మేమే వెళ్ళిపోతాం
సరే అండి మాట్లాడడానికి ట్యాంక్ యూ కార్య నుంచి
ఓకే ఓకే థ్యాంక్ యూ ఆ